హలో బాగున్నారండి
బావునమండి
ఆహ్ బానే ఉన్నామండి ఏం చేస్తున్నారా అండి ఫ్రీగా ఉన్నార
ఆ అహ్ ఫ్రీగా అంటే ఇగ పని ఉందండి ఇగ సాయంకాలం కదా ఇక పని ఉంటదండి అహ్ మాట్లాడుతానండి. గిన్నెలు తోముకోవడం అది ఇది ఉంది కదా ఐన మాట్లాడుతామండి చె. రండీ ఏం చేస్తున్నారండి మీరు మీ పిల్లలు ఉమ్ ఇంక అండి అవున అండి మీర్ అమ్మ పండుగని ఎలా జరుపుకున్నరండి ఉమ్ ఉమ్ ఉమ్మ్
పనులు స్టార్ట్ అదే భజనా మకమ్ అని పేరువాడా
అ
డీ
చెప్తుంద్ చెప్తుంద్ ఉ చెప్పండి ఇంకా ఉ
రంగుల పువ్వులతోని
హ్మ్
బతుకమ్మ వేర్చుకొని గౌరమ్మ పెట్టుకుంటారూ గ అమ్మ వేటు కొని ఉ మంచిగ కొత్త బట్టలు కట్టుకొని ఒకసారి కట్టినయి కాకుండా మళ్ళీ ఫ్రెష్ గా కొను కొండగట్టు కట్టుకుంటామండి కట్టుకొని బతుకమ్మ ఆడతాము లాస్ట్ రోజు సద్దుల బతు
హ్మ్ పువ్వు లవి ఉ తింటారా అండి మరి
ఆ ఇప్పుడు ఒకప్పుడు దొరికేటివి గనీ ఇప్పుడు దొరకట్లేదు పువ్వులు కొన్ని కొన్ని అబ్ కొన్నెమో తీసుకొస్తాము హ్మ్
మరి ఇంకా ప్రసాదాలు ఏమన్నా ఎస్ వస్తేర అండి
ఆ చేస్తరండి సత్తు ప్రసాదం చేస్తారు బతుకమ్మ పండగ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి అది జొన్నలతోని తిండి చేసి త మత్త పిండి చేస్తారండి కొబ్బరికాయ కొడతరు అటుకుల పయసం కూ
ఇంకా అండి
ఉ కొబ్బరికాయ కొడతారు ఉ చాలా బాగా జరుపుకుంటారు అండి
దసరా రోజైతనే వెళ్తారా అండి
అలో చెప్పు
అ చెప్పండి ఉ
అలో
ఏం చేస్తారండి దసరా రోజు
ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టంగా ఉంటదండి బతుకమ్మకి
దసరా రోజు ఏం చేస్తారండి
దసరా రోజు రావణాసురుని కాలుస్తారండి, మా దగ్గర, దసరా రోజు రావణసురుని పేర్చి మాద ఇక్కడ గుట్ట పైన మంచిగా చేస్తారండి. రావణసురుని కలిసి దుర్గాదేవి నవరాత్రులు కూడా జరుపుతారండి. అప్పుడే దసరా అప్పుడు దసరాకి ముందు నుంచి హలో బాగా పెద్దగా పేరుస్
ఎన్ని రకాల ప్రసాదాలు చేస్తారండి
ఉ ఇంకా దసరా రోజు పండగ చేస్తారు గారాలు చేస్తారు పూరీలు మ్ అవన్నీ చేసుకొని తింటారు పండగ చేసుకని ఆ పిండి వంటలు చేస్త ఆ పిండి వంటలు చేస్తాము ఉమ్ ఏమి ఇష్టం అయితే నాన్ వెజ్ తీసుకొస్తారు ఆ రోజు వండుకొని తింటారు. నేను వెళ్ళలేదండి ఎప్పుడు వెళ్ళా కానీ చాలా గ్రాండ్ గా మంచిగా విశిష్టత గల అమ్మవారంట కాని నేను ఎ ఎప్పుడు ఎల్లాలె
ఎందుకండి మరి మీకు
నమ్మకం అనేది లేదు కాని నమ్మకం అని కాదు గాని అస లే వెళ్దాం మనకుంటే ఎల్లడ రాలే అసలు వెళ్ళలే ఎప్పుడు కూడా ఒకసారి వెళ్తే తెలుస్తది అసలు విశిష్టత గురించి విన్నాగాని వెళ్ళలేదు. ఉమ్ మ్
తొమ్మిది రోజులు ఉంటది కదండి మరి దుర్గాదేవిది ఒక్క రోజు కూడా అవును ఒక్క సంవత్సరం ఉన్నానండి ఒక్కపొద్దులు అవి వివి పనీగ కాలేదండి ఇక ఆ సంవత్సరం నుండి వెళ్లడం వెళ్త గాని ఒక్కపొద్దుల అవ్ మేబీ ఉండనండి ఒక్క రోజు ఉంటాను. ఉండి దేవుడికి ప్రసాదాలు అవి చేసుకుంటాను కానీ, ఆ నమ్మకమే అండి మాకు అక్కడికి వెళ్ళినాకనే మా ఒక్క పాప పుట్టింది కాబట్టి ఆ దుర్గాదేవి మీద నమ్మకమే అండి
ఊహు మరి ఉపవాసం ఎలా పాటించిడ్లు అండి.
ఊమ్ ఇంకా చెప్పండి అండి
ఎలా పా
ఉపవాసం అంటే ఇగ ఏం తినదు తినడం లేదండి పాలు పండ్లు.
ఓన్లీ
ఉన్నాండి ఒక సంవత్సరం మా పాప పుట్టిన సంవత్సరం ఉన్నానండి. పాలు పండ్లు నైట్ మాత్రం ఇక భోజనం అండి అక్కడ్నే దుర్గాదేవి దగ్గరనే వండేవాళ్ళు ఇగ అక్కడ్నే తినడం మళ్ళీ
ఊహు
ఉదయం మైత్రే పాలు. పండ్లు అండి అం తె సాయంకాలం భోజనం. కానీ ఉన్నట్టు అనిపించలేదండి అసలు ఆకలి లే ఉండే గానీ ఇగ ఉండ డం లేదండి ఒక సంవత్సరం ఉన్న. ఇగ ఉండడం లేదండి. హ్మ్ ఇంకా చెప్పండండి
మీ కోటి తిన బాగునం ఇంకేంటండి విషయాలు
ఇంకేం లేవు
మామిడి చెట్లు ఉన్నాయా అండి మీ సైడ్ మామిడి చెట్లు ఉన్నాయా ఇప్పుడు కొత్త కొత్త మామిడికాయలు ఆ
ఆ ఇప్పుడు పడుతున్నై నాకు మామిడి పండ్ల రసం అంటే చాలా ఇష్టం అండి ఇగ సమ్మర్ లో అయితే డెలీ పండ్లు బండినై తెచ్చుకోవడం ఈ జ్యూస్ వేసుకొని అందులో చపాతి పూరి చేసుకుంటాం అండి అదయి తే బాగా ఇష్టమా నాక్ పిల్లలకి నాకు మా ఇంట్లో అందరికి ఇష్టమే అండి అవి తప్పకుండా ఎస్ సమ్మర్ లో టూ డేస్ ఒకసారి త్రీ డేస్ కు ఒకసారి అవి చేసుకుంటూనే ఉంటామండి బోర్ అనిపించది ఎంత తిన్న కూడా మరి మీరండి
ఉహు అండి మీ ఇంటికాడ పండ్ల రసాలు తాగుతారా అండి హలో
హ్మ్
పండ్ల రసలు తగుతారా మీ పిల్లలు
ఆ తాగుతారండి మామిడి పండ్లాది ఒక్కటైయితే తాగుతారు మిగిలినవి ఏవి తాగరు గని
అవునా మా పిల్లల అయితే మామిడి పల రస్ అందా
ఆ మామిడి పడ్ల రసం ఒక్కటే ఇష్టం కదా ఆగుతారండి మిగిలిన ఏవి తాగరాళ్లు
చపాతీలు తింటారా అం అళ్ళ మరిదా చపాతిల్ తీమ్ పెట్టార రసంలోగా
ఆ తింటారండి అందులో రసంలో తింటారు మామిడి పళ్ల రసంలో నార్మల్గా అయితే తినారు ఇంకా అందులో వేస్ట్ చేసితే మాత్రం తింటారు ఖచ్చితంగా
హ్మ్
ఇంకా అండి చెప్పడి అండి
ఫ్లవర్స్ ఉన్నాయా అండి మీ ఇంట్లో ఏమైనా
చెప్పండి
ఫ్లవర్స్ ఉన్నాయా ఏమనా ఫ్లవర్స్ ఏమన్నా ఉన్నాయా అండి
ఆ ఉన్నాయండి పూల చెట్లు ఉన్నాయి హ్మ్ మందారం చెట్లు స్వస్తి క్కం చెట్లు దేవుడి పూజల సరక్ పోయే చెట్లు ఇంట్లో ఉన్నాయండి
ఆ
ఉమ్ ఇంకా వాటికి అవి ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ పూ వేయండి ఇంకా నీళ్లు పడితేనే చెట్లకు పూలు పూస్తాయి ఉన్నాయంండి పూల చెట్ చెట్లు ఉన్నాయి కూరగాయల చెట్లు కూడా ఉన్నాయంండి ఆ పెడతామ అండి
అదే ఫ్లవర్స్ ఉంటే
ఆ ఫ్లవర్స్ పెడతాంమండి దేవుళ్ళ కవ్వే పేడతామం ఇన్ అట్లా పూసినాయ ఉమ్ ఆ
అ ఏం ఫ్లవర్స్ వేట్ వచ్చ దేడికి దేవుడికి ఏమమి ఫ్లర్స్
ఫ్లవర్స్ అంటే మందర ఫ్లవర్ బాగా ఇష్ ష్టమండి దేవుడికి రిక్కమందారం అవి ఎక్కువ పెడతానుని
అ ఉ ఇంకా హమ్ ఎయిటి ఎయిటి ఏ ఉంది ఇంకా టెన్ కావలె
ఉమ్ చెప్పండిఅండి ఇంకా
ఇంకా చెప్పాలండి మీరే అవునా మున మునక్కాయ సాంబార్ అంటే ఇష్టమా అండి మీ సమ్మర్ లో మునక్కయలు బాగా వెళ్తాయి కదండి
ఇష్టమే అండి
ఉమ్ మునక్కాయలు మీ పిల్లల ఇష్టమాండి ఉమ్ హమ్ మీరు తింటార అండి మునక్కాయ సాంబారు
అవును తింటామండి సాంబార్ అంటే మా పిల్లలకు కూడా బాగా ఇష్ ష్టమండి ఇక మునక్కయలు క్యారెట్లు సోరకాయ ఇవన్నీ ఎసి చేస్ తే పిల్లలు ఈ సమ్మర్ లో అయితే అలాంటిది ఎక్కువ తింటారండి సాంబారే చేయమంటారు మా ఇంట్లో పిల్లలు అయితే
అవునండి మా చెట్లు ఉన్నాయా అండి
తె
ఉహు చెట్లున్నాయం మరి మునక్కాయ చేట్లు
ఇంకా అండి ఏంటి విషయాలు
మునక్కాయ చెట్లు ఉన్నాయా
లేవ్వండి కొనుక్కరావడ మార్కెట్ ఇంట్లొమునక్కాయ చెట్లు ఏవి లేవండి ఇంట్లో ఏ చెట్లు కూడా లేవండి అన్నీ కొను కొని రావడమే మార్కెట్ నుంచి
ఉహు
ఇంకఅండి
ఉమ్ హు ఇంకా చలవ కోసము అదే యో హ్
ఆ మిరపకాయలని దాంట్లో చల్లలు ముంచి ఆరబెడతారండి.
ఆ అది చేసిర్ర అండి మీరు ఎప్పుడైనా మ్ ఊ మ్మ్ ఉహు అవునా తిన్నారా మరి ఎప్పుడైనా
చేస్తారండి మీరు పక్ బకాయలది అంటే అమ్మ చెయ్యదు అమ్మ తెలుస్ నాలుగేస్తే తీసుకత్తదమ్మ కాబట్టి మాకు కూడా కొన్ని పంపిస్ ఇస్తది పాప్ డాలు అయన్నీ సంబ లో పంపిస్తదండి చేసినయి
సరే అండి ఓకే అండి ని ఈ టైమ్ ని స్పెండ్ చేసి నాతో మాట్లాడినందుకు చాలా థాంక్స్ అండి.
ఆ ఓకే అండి